డో.
హలో.
గుడ్ ఈవెనింగ్ సార్.
గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారు. బాగున్నామండి మీర్ ఎట్లా ఉన్నార్.
బాగున్నాను ఏం చేస్తున్నారు మీరు.
ఏం లేదండి. ప్రజెంట్ ఇప్పుడైతే రోడ్ మీద ఉన్నామండి ఇట్లా వాక్ చేస్తున్నాన్. మీరేం చేస్తున్నారండి భోజనమైందా.
కాలేదండి.
ఆహా ఎందుకండి చాలా లేట్ అయింది ఇప్పటికి చేసేస్తారు గదా. . ఉ డుం జేసిందండి వంట.
మమ్మీ నమాజ్ చదువుతుంది అయినంకా తింటాము.
ఆహ మీరు చదవరా అండి నమాజ్ మరి.
నా నేన్ చదివిన అయిపోయింది నాది.
అవునా అండి.
ఆ.
ఏం చేశారండి వంట ఇవాళా.
మీమా దాన్ పప్పు చారు.
చారు పప్పు చారా అండి. దాంతోటి ఏమైన స్టఫ్. చాకన్ కూరగా ఏమనా పప్పు చారు తోటి. బ గుడ్డు ఇట్లా ఏమనాస్తారా అండి.
ఆహా పాపడ్ పాపడండి
పాపుడాల అండి
ఉ
ఇంకేం సంగతండి మీరు ఏం చేస్తారండి మరి
అచ్చా ఇంకా
మీ వాయిస్ తెల్స వాయిస్ రావడం లేదా అండి
రావడం లేదు
ఇప్పుడండి
ఇప్పుడు వస్తుంది
ఉ చెప్పండి
ఇంకా మీ భోజనం అయ్యిందా
మా భోజనం కాలే అండి మేము అలా బయట తినేసి వచ్చాము అలా వాగు చేస్తున్నాము అండి
అచ్చా
బయటికి వెళ్ళినమ అండి ఇట్లనే బిర్యానీ తినేసి వచ్చాం
అచ్చా ఉ
మీరు చేస్తారా అండి బిర్యానీ
నాకు రాదు బిర్యానీ చేయడం రాదు రాదు
నేర్చుకోవాలి కదా అండి బిర్యానీ చాలా సింపుల్ ఉంటదండి అది
ఉమ్ అవును మీకు అస రెసిపీ చెప్తారా మరి
అవునండి నాకైతే వస్తదండి బిర్ బిర్యానీ చేసుడు
ఆహా ఎట్లా చేస్తారు
ఏం లేదండి మంచిగా ముందు చికెన్ ని కడగాలి తెచ్చినాక
ఆ
మంచి కడిగి దాంట్లో వాటర్ ఉండకుండా చూసుకోవాల అండి దాని తర్వాత ఒక గంజులో వేసినాక దానికి ఏం చేయాలండి ఉప్పు, కారం, పసుపు
ఆహా
దానికి సరిపడే అంత మొత్తం మెటరియల్ గరం మసాలా, ధనియాలు ఉ పచ్చిమిర్చి పేస్ట్ అవి అన్నీ చేసి ఏం చేయాలంటే దాంట్లో వేయాలండి వేసిన తర్వాత మళ్ళా దానికి పెరుగు గలపాలి కొద్దిగా
ఆహా
పెరుగు కలిపి దాని మీదకెళ్ళి ఏం చేయాలంటే నెయ్యి వేసుకోవాలండి
ఆహా
నెయ్యి వేసుకొని మంచిగా మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి దాంట్లో దాని తర్వాత ఏం చేయాలి అంటే మనకు మంచిగా తిన్న నిన్న తర్వాత ఆనియన్ని ఫ్రై చేయాలండి బ్రౌన్ లైట్ బ్రౌన్ లెక్ అయినట్టు
ఆ
దాని మీదికెళ్ళి వేసుకోవాలండి మళ్ళా వేసుకున్న తర్వాత ఏం లేదండి అది పక్కకి పెట్టేయాలి అట్లనే
ఆ
ఎసర్కేయాలి రైస్ ఎసర్కేయాలాండి
ఉమ్
రైస్ ఎసరిగి ఎేస్నాక ఎసర్గ అచ్చనంక దాంట్లో రైస్ ఎసి దాని మిదికెళ్ళి రైస్ తీసి ఒక సెవెంటీ పర్సెంట్ అలా రైస్ అయినాక తీసేయాలండి తీసేసి ఏదైతే మనం మ్యాగిననేట్ చేసుకున్నామో చికెన్
అవునవును
దాంట్లో కాల్పాలి దండ ఏసి మళ్ళా దానిని మొత్తం మంచి గట్టగా మూత పెట్టి ఒక ధామ్ కొరకు ఉంచాలే అండి ఒక ట్వంటీ మినిట్స్
ఆహ కొంతమంద్ కొంతమంది ఏదో
ఏం వేస్తారండి
ఏమో స్పై సంథింగ్ స్పైసీ స్పా స్మెల్ రావడానికి
అీ కారం ఎక్కువ ఎసుకోవాలి
స్మెల్ రావడానికి ఎస్తారట
స్మెల్ రావడానికి ఏం ఇస్తారండి దాంట్లో ఏం లేదునే లెమన్ కట్ చేసినాక అదేస్తారు మళ్ళా దాని తర్వాత ఏందంటే మనకి ఎసర్ ఎసేటప్పుడే ఒక మొత్తం మసాలాలు ఏవైతే ఉంటాయో దానియి ఆ మసాలాలు ఎసేసి దాని తర్వాత లెమన్ కట్ చేసింది ఆ నిమ్మక్ కాయ ఇంకా మనం ఏమంటారు పచ్చిమిర్చి అవి వేయాలండి అవి వేస్తేనే కొద్దిగా సెంటెడ్ ఉంటాది బాస్మతి రైస్ అయితే మంచి సెంటెడ్ ఆస్తాదండి
అవును
అలా
ఏ బాస్మతి రేస్ యూస్ చేత్తారు మీరు
మేం రాయల్ ట్రోఫీ అండి
ఉ ఉ ఆహా
మంచిగుంటాయండి అవి
ఆహా కొంతమంది దావద్ బిర్యానీ కూడా యూస్ చేస్తారు కదా
అవి దావత్ ఆనేటిదండి జీరా రైస్ అండి అవి ఇండియా గేట్ అవి బాస్మృతిలా ఆస్తాయి
కాదు
స్ చెప్పండి
కొంతమంది బిర్యానీ దావత్ బిర్యానీ రైస్ ఎత్ తీసుకుంటారు కదా బాస్మతికి
అది ఐడియా లేదాండి నాకు నేను ఇప్పటి వరకు వాడలే అండి ఇవైతే నాకు తెలిసిన కాడికి అవి చాలా పేర్లు ఉంటాయండి బాస్మతి లా
ఉ
దానికి మనం ఏం చెప్పలేమండి చాలా అంటే చాలా పేర్లు ఉంటాయి
ఆ
మీరేం చేస్తారండి మరి స్పెషల్ మీ మీకు చాలా ఇష్టమైన వంటకం మీ చేతుల ద్వారా మీరేమైనా చేసేటి స్పెషల్ డిషెస్
నేను చైనీస్ చేస్తా
చైనీస్ చేస్తారా అండి
ఉమ్
ఏం చేస్తారండి చైనీస్లో మీరు నూడిల్స్
నూడిల్స్ చేస్తా మంచూరియా అది చేస్తా కో పాస్తా సోయాబీన్ తిక్కా అది అంతా చేస్తా స్టీమ్ అమోస్ కూడా చేస్తాను
అవునాండి మరి మీరు చాలానే చేస్తారండి చైనీస్ ఐటమ్స్ చాలా ఇష్టమాండి మీకు చైనీస్ ఐటెమ్స్
అవును
ఆ ఆహ ఎలా అండి మంచూరియా ఎలా చేయాలండి మరి కొద్దిగా దాని రెసిపీ చెప్తారా
ఆ వాయిస్ సరిగా రావట్లేదు ఆ డిస్టర్బెన్స్ వస్తున్నాయి
కాదండి మంచూరియాది రెసిపీ చెప్తారా
ఆ చెప్తా చెప్తా
చెప్పడండి
మంచూరియా ఫస్ట్ క్యాబేజ్ కట్ చేసుకోవాలి
ఆ అండి
దాన్ని వాష్ చేయాలి
ఉ
వెనిగర్తో
ఊ చెప్పండి
ఆ క్యాప్సికం క్యారెట్ ఇది కూడా కట్ చేసుకోవాలి
అవునా అండి
ఇది అంతా మిక్స్ చేసిన తర్వాత అది మొత్తం వెజిటేబుల్స్ మిక్స్ చేసిన తర్వాత త మైదా పిండి వేసుకోవాలి
ఉ
ఉమ్ దాని తర్వాత దాని తర్వాత కలర్ వేయాలి అది కూడా కలుపుకోవాలి
అవునాండి
మొత్తం ఫ్లో అది ఉంటుంది ఫ్లోర్ ఉంటుది కదా అది కలుపుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సైడ్ కి వెట్కోవాలి
ఉ
దాని తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి
అవునా అండి దాన్ని ఫ్రై చేయాలా అండి
చిన్న చిన్న బౌల్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి తీసుకోవాలి
ఆహ ఫ్రై చేసి అది మరి ఎట్లా అండి వేడి వేడిగానే చేసుకోవాలా లేదా ఫ్రై చేసిన కాసేపు వేడి చేయ్యాలా అండి
ఆ ఫ్రై అంటే నార్మల్ ఫ్లేమ్ పెట్టి ఆయిల్ హీట్ అయినాక వేయాలి
ఆఓహా
ఉ దాని త అది అయిపోయినంకా ఇజ వేరే ప్యాన్ లో వెనిగర్ సోయా సాస్ టొమాటో సాస్ చిల్లీ సాస్
ఆ
ఇది వేసి ఆ సూప్ మొత్తం మంచూరియాలో వేయాలి
ఆహా
ఉ
మరి అది సు గ్రేవీ గ్రేవీ గా ఉంచుతారా లేదా దానికి కాసేపు వేడి చేయాలా అండి మంచిగా దాన్ని ఉంచేదానికి
ఉమ్
మంచూరియా వేసినాక ఇప్పుడు అవి మీరు ఏదైతే సోయా సాస్ టొమాటో సాస్ అవి చెప్ప చెప్పారు కదా
అవును
అది వేసిన తర్వాత వేడీ చేయాలి కాసేపు ఆ మంట మీద
అవును కాసేపు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చేయాలి
ఆహా అది మొత్తం డ్రై అయి అవే దాకా
అవును
ఆహా ఇందాడ మరి పైనుంచి ఇవి వేస్తారు కద అండి మన ఏమంటారు గరం మసాలా అసువంటి ఏమైనా
కాదు కాదు ఉహు
వేస్తారండి ఇవి సాసెస్ ఏవైతే వేస్తారో దాంట్లో మీరు కారం లమన్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ గరం మసాలా
ఆ కొంత నేనయ్య కానీ వేరే వాళ్ళు వేస్త
సప్పగాండేయా అండి మరి మీరు అయ్యకుంటే ఎట్లా అండి అ చప్పగాంటాయి గా అండి ఆహా
ఆ
అంటే మీరు కారం యూజ్ చేయారు ఇక మిగతా ఏం యూజ్ చేయ్యరు అన్నట్టు దాంట్లో
ఆ
ఓన్లీ సాల్ట్ వేసుకొని ఇక మీక్ సరిబడే అంత రుచికరంగా చూసుకుంటారానండి
అవునవును
ఓకే అండి మీరు మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ మీ టైమ్ మాకే కేటా యించినందుకు ధన్యవాదములాండి
ఓకే అండి థ్యాంక్ యూ